థా ఏం చేస్తానవ్ ఏం చెతానవ్
ఏం చే పోయినవా టైంకు దగరికి నీలు పోతనయ మంచిగా
థ్యాంకా
ఆ అదే నీళ్ళ బయట ఎస్ దట్లని చేపలున్నాయి కనపడతాను ఏ చూడేమన్నా
చేపలు చిన్న చిన్న కదా చిన్న చిన్నవి కదా
ఏటున్నా
ఇ
ఎన్నన్న ఆహ్
హలో
ఏమైంది
కదా చ న్ని ఉనయ్ డ
అయ్ చాపపిల్లలు కాదు, దోమపిల్లలు అయ్
దోమపిల్లాల ఈ
ఆ చేపలు చేపలేం అట్లుంటాయి ఏని కాదయ్. హు
ఎంన్న్ రోలైతాంది. ఇది గడగాకా
ఒక ఐన్ ఒక నెల కావత్తాంది.
ఆహు
చ్చి మొత్తం ఆగం చేసి దాంట్లోన్న చేపలను చంపింల్లు.
ఇది కా ఇది కాయ గాసింద, అదిగాదు కాయ గాసింద ఇది కిందిది కాష్నాయ కొ కొత్తవా
ఇంకా బాన్ పండాలి కొన్ని రోజులు మాగాలి అందుకే ఆపిన
మరి కింద పడేసిం న్ ఆహా కిందన ఉన్నాయ, ఓకే ఆహా పైనవ్ పైన ఉన్నయి గ కొన్ని ఎండోళ్ళ్ టైమ్ బర్తది ఇంకా
అయ్యో పెరుగుదానికి నేలనేల వడ్తది.
త్రీ, ఫోర్, ఫైయ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైను
తెలుగులో లెక్క పెట్ అది
పది పదిన్నయ్.
ఫది కాన్
పదే, పదే, పద కొండు చిన్ని చిన్న పిందలెమో పదకొండు ఇంకా చిన్న పిలు ఇక
మహ పూజట్కు పుల్లున్నయ చుడు
నో ఉన్నాయి.
ఉన్న
నవ్ మన వన్న్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్, లెవెన్, టువల్, తర్టీన్, ఫోర్టీన్, ఫిఫ్టీన్, సిక్స్టీన్, సెవెంటీన్, ఎటీన్, నైన్టీన్, ట్వెంటీ.
మధ్యానం అన్నం దిన్నవా
తిన్నా ఇప్పుడే
ఎం కూర
మద, పప్పు మీది
బజారు పోయత్త అన్నారు, వొయచ్చల్ల
ఆ పోయిచ్చినం ఇప్పుడే పోయి వచ్చినం
ఏమ్ ఏమ్ జె ఏమ్ జేసివాచిల్లు
షాపు అది ఆడి గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాము సూది వెపిచుకున్నాము అన్ని ఆ వెంకనేమో కటింగ్ చేపించుకున్నాడు కటింగ్ చేపించుకున్నాడు వాడు ఫోన్ ఇచ్చిండు లోహిత్ గాడు సన్నీ గాడు ఫోన్ ఇచ్చడు సాపడి చెప్పు అని తీసుకురావాలి ఫోన్
ఆ లోహిత్ ని తీసుకురవాలా ఫోన్ ని తీసుకురవాలా
అవును తీసుకురావలే
ఆ వెంకన్న ఏటు వెయిండు
ఇంటికి వెయిండు మళ్ళ ఒత్తడంట
బండి ఇక్కడది
ఆ బండా టింకు టింకు వాళ్ళది ఇగ పెట్రోల్ లేకపోతే పెట్రోల్ తెచ్చి పోసి ఉ వచ్చిన నేగా
మన్ చెయి రుద్దుతల్లు
ఇంక ఫార్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ అయితే అయిపోతుది ఇది ఇస్ ను ఇ హా
కాను
ఈ నాదా
మే జూన్ లనా
ఉ శ్రావణక్ అక్క కూడా ఎత్తదంట చేతనన్నది ఆ ఇంత ముందుకు వె బ్లాక్ చేసి ఉన్నందంట
ఆ
అన్నయ్య వచ్చిన తర్వాత చేతర అన్నది మరి
స్తా
కరెక్ట్ టెన్ సెకన్స్ ఫిఫ్టీన్
ఆ
ఏంది అయిబింది అయిబింది ఇంకా కట్ చే